హలో
ఆ హలో బావున్నావారా.
ఆ బావున్నాను అక్క బావున్నారా.
ఏంట్రా ఫోన్ చేయడం మానేసావ్.
లేదు అక్క కుదరట్లేదు ఇంకా స ఇంట్లో ఉంటున్నారుగా, హాలిడేస్ కదా పిల్లల్కి.
అంతేలే ఇగా వాళ్ళతోనే నీకు కూర్చో పెట్టడం, తినిపియ్యాడం ఇంకో పది రోజులు అయితే స్క్
ఆ స్కూల్ స్టార్ట్ అయితాది అక్క. ఆ అంతే అక్క, బావున్నారా అక్క అందరు.
అందరు బాగున్నారు రా, ఎక్కడ మొన్న హాస్పిటల్ దిస్కెళ్ళా, నేను నీకు ఫోన్ చేద్దాను వారం నుంచి అనుకుంటున్నా, ఆ చెప్ తవ్గా లేమో ఉన్నాయి, ఏమైంది ఇయాలా లేసిన కాంనుంచి పనే నాకు. ఆ అయితే ఈ పిల్లలు ఏం చేసారంటే ఇద్దరు నేను మొన్న ఒక రోజు బయటికి ఎళ్ళారా పెళ్లికి.
ఉమ్
ఆ చుట్టాలోల పెళ్ళి ఉందంటే ఎల్లా, ఎళ్ళేసరికి ఈ పిల్లలు ఏం చేసారు ఇద్ద ఇద్దరు గల్సి పొద్దున్నుంచి ఇగా రోడ్డు ఎక్కి ఆడారు.
ఉమ్
ఇగ ఆడేసరికి నేను ఏం చేసాను ఇగా నాకు తెలీదుగా, నేను సాయంత్రం వచ్ చ్చ నాలుగు, ఐదు, ఆరు గంటలకి. ఒచ్చింద్ తర్వాత పండుగ, ఆ రోజు అన్నం తిన్నారు బానే ఉన్నారు తెల్లారి లేగిస్తంటే లే తంటే ఎటోలటు సొలిగిపోతున్నారు.
అయ్యో అదేంటక్క.
అసలు నాకు అదే అర్థం కాలేదు, ఎమ్మటె ఏంటిబ్బా అని భయం వేసి ఇగా ఇద్దరిని ఆటోలో ది దిస్కొని ఎక్కించుకొని, అట్లా హాస్పిటల్ దిస్కెళ్తే మొత్తం నీళ్ళు తాగక ఎ ఎండ దెబ్బ తగిలి పడిపోయారు.
వామ్మో మజ్జిగా, నీళ్లు, నిమ్మకాయ నీళ్లు తాగట్
అసల్ ఏవి తాగట్లేదు.
నువ్వీచ్చిన తాగట్లేదా అక్క.
అసలు ఏవి తాగట్లేదు, అసలు నీళ్ళు కూడా తాగరు, ఊకా ఆట ఆట ఆట, టీవీ
అట్లయితే ఎట్లా అక్క.
ఇయ్యన అయితే డాక్టర్ తిట్టింది, అమ్మ ఎండాకాలంలో పిల్లల్ని జాగ్రత్తగా జుస్కోవాలి. ఇంకో పదిహేను రోజుల్లో స్క్ స్కూల్ ఉన్నాయి, మీరు ఇలా అయ్యి అయ్యి పంపిస్తే ఏమైన్నా తేడా వస్తే, ఎం అనుకుంటున్నారు. పిల్లల్ నీ కొన్ని ఇప్పుడైన నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ కొ కొబ్బరి బోండాల్ నీళ్ళు సబ్జా గింజలు తాపియాల మా ఆరోగ్యానికి మంచిదమ్మా అని చెప్తాతాండు
మౌనక్క మరి
మీ పిల్లలు దాపియమ్మ ఈ ప్రాబ్లం రాకు ముందు నువ్వే ముందు జాగ్రత్త పడు నేను చెప్తాన్నాగా బాధలు పడా
వాళ్ళయ్ ఇంట్లో మ్మ్ మంచినీళ్ళు కూడా తీసుకెళ్లిచ్చినా తాగేది లేదు
ఆ
ఇంగా ఇంకా మన పని ఆపుకొని వాళ్ళకి తీసుకు కొని ఇవ్వాల్సి వస్తుంది మన పని ఇంట్లో చూసుకోవాల్ల వాళ్ళని చూసుకోవల్ల ఇబ్బంది అయితుందా ఈ స్కూల్ స్టార్ట్ అయితే కొంచెం మంచిగా ఉంటాది
ఆ
అమ్మో
ఊకా కుండలో నీళ్ళు తాపి మీము అయితే కుండలో నీళ్ళు తాగతాన్నం ఫ్రిజ్ లో నీళ్ళు తాగ
లేద అక్క ఫ్రిడ్జ్ లో నీళ్ళే తాగుతున్నారు వీళ్ళు
ఆ తాగొద్దు కదా మరి నువ్వు అయి ఎందుకు తాపిస్తాన్నావు
మ్మ్ ఇంకా నార్మల్ గా నార్మల్ వాటర్ అవి మిక్స్ చేసుకొని తాగుతున్నారు అక్క
అట్లా తాపియద్దు కదా నువ్వు
మ్మ్ వినట్లేదు ఎక్కడ నేను ఆ స్నానానికి వెళ్ళినప్పుడు ఇ య ఉ ఉంటే ఇగా ఫ్రిడ్జ్ డోర్ తీయడం అవి అట్లా ఏసెయ్యడం మళ్ళీ ఇంకా రస్నా కొనుక్కొచ్చుకుంటున్నారు
ఏం రత్నల్లో
ఆ రస్నా కిందనే కదా మాకు కూడా షాపు ఎటంటే అటే కదా ఆ ఏల్పొవడం కిందికి వెళ్ళిపోవడం ఆ రస్నా తెచ్చుకోవడం ఆ కూల్ వాటర్ లో కలుపుకోవడం జలుబు దగ్గు
అయ్యో అయి అసలు తాగొద్దు ఎక్కవ థామ్సప్ తాగొద్దు
ఆ కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు అక్క ఇంకా ఇవ్వే మంచినీళ్ళు తాగేది లేదు కాని
అయే నువ్వెందుకు డబ్బులు ఇత్తన్నవ్ అసలు పిల్లొల్లకి అలవాటు
లేద అక్క వెతుక్కొని వెళ్ళిపోవడమే ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చింది మ్మ్
మరి అది మంచిది కాదుగా మరి
బయటికి వెళ్ళెతప్పుడు ఇగ ఇచ్చి వెళ్తారు కదా వాళ్ళ నాన్న ఇంకా అవి తీసుకొని దాచిపెట్టుకోవడం నేను స్నానానికి అటెట్లా వెళ్ళినప్పుడు తీసుకోవడం కిందికి వెళ్ళేసి కొనుక్కోవడం అలా చేస్తున్నారు ఆ ఒకదాన్నే వాళ్ళని చూసుకోవడం ఇగ అంతా కంట్రోల్ ఇబ్బంది కదా అక్క
అంతేలే
ఇబ్బందే ఇంట్లో మనుషులు లేకపోతే ఇంకా
ఆ
మ్మ్
మరి ఇట్లా పిల్లోల్లకి అయి అలవాటు చేయొద్దు నువ్వు మరి
మ్మ్ ఇప్పుడు మంచిగా ఉందా అక్క మరి
ఆ మంచిగా ఇక రోజు ఏం చేత్తన్నాడు పొద్దుటే ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ నీళ్లు తాగాక మధ్యాహ్నం పూటేమో కాస్త మజ్జిక
ఆ
సాయంత్రం పూట వొచ్చేసి కొబ్బరి బొండ నీళ్ళు తాపీత్తన్న. ఆ మజ్య మజ్యలో ఒక టూ త్రీ లీటర్స్ నీళ్ళు తాగతన్నారు.
మంచి పనక్కా
ఆ మరి ఇట్లా ల్యాపో
అవునవునాక్క నిజ్ నిజమే అది కూడా అవి సబ్జా నీళ్ళు పెడితే ఇవి బాలేదు మాకు వొద్దు అని అవి ఆగట్లేదు
రత్తాయి చాలా మంచిది
ఆ అదే అని నేను అది సరే నిమ్మకాయ నీళ్ళు పిండి ఇచ్చినా చక్కెర ఎక్కువ వేసుకొని తాగడం
ఆ
ఉ ఇంగా తీపి ఎక్కువ అనమాట
అదే తీపి కూడా తాకూడదు మరి
మళ్ళా అందుకే దగ్గు ఇవన్నీ
నిమ్మకాయ నీళ్ళు దాపి మంచిది చాలా ఆరోగ్యానికి విటమిన్ సిగా. ఆ మామిడికాయలు కూడా మంచిగా జూసి కోసిస్తే మామిడికాయలు తింటే మంచిది.
ఆ మూడికేలు కాని వేడి అంటారు కదా
అదే మరి అది నీళ్ళు ఎక్కువ తాగిపిస్తన్నావ్ కదా నీరు ఎక్కువ తాపిస్తే అయి నిమ్మకాయ్
ఇదేంటే కురుపులాగా అట్లా అవుతున్నాయి అక్క వేడికి ఏమో మరి.
అయితే నిమ్మకాయ నీళ్లు కొబ్బరి బొండా నీళ్లే
ఉ హు కొబ్బరి బొండ నీల్ నిమ్మకాయ్ నీల్ తాగిచ్చనా.
ఆ మేము కూడా నేను కూడా రోజుకు
ఆ ఆ తింటారు మామిడికాయి జ్యూసులాగా ఇంకా వాళ్ళే ఇట్లా పిల్చుకొని ఉ తాగేస్తానే ఉంటారులే కని ఓ ఒక్కొక్క టేస్ట్ వున్నాయి ఇంకా ఎక్కువ ఇవ్వట్లే చెరోకటి ఇస్తున్నా అట్లా
ఉ
ఉ అయిందక్కా పని
ఆ అయిప్ ఉపేంద్ర ఇగో ఇవాళ నుంచే ఇంకా పది రోజులే ఉంది కదా.
ఆ ఇవాల్టీ ను
కూర్చోబెట్టి హోమ్ వర్కులు రాపిద్దాం హోమ్ వర్కులు చాలా ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఐదు వున్నాయ్
ఆ
అన్నీ కూర్చోబెట్టి ఇప్పుడే ఇప్పటికే దగ్గర దగ్గర రెండు నెలన్నర అయింది బుక్కులు తీయకా.
ఉ నేన్ అందుకే అక్కడ నేను ముందే చేంజ్ చేసాను సెలవులు ఇచ్చినమంటే ముందే అన్ని కంప్లీట్ చే ముందే వాళ్ళతో రాయి చేశాను మళ్ళీ ఇబ్బందిగా స్కూల్ నుంచి దగరా పడ్డప్పుడు ఉండరు మాటిండరు ఊర్లు వెళ్తామంటారు అది ఇది అంటార అని ఆ ఇంక అందుకే ముందే కూర్చోబెట్టి రాయించేసా నాకు ఇం అయిపోయింది నాకు ఆ తలకనొప్పి లేదు ఇక చిన్నగా ఒక రెండు రోజుల ముందు నుంచి ఆ ఇంకా బట్టలు అన్నీ ఉతికేస్త వాళ్లని పంపించేస్తే అయిపోతుది ఇంక ఆమ్మో ఇంట్లో భరించలేపోతు న్నా అక్క వాళ్ళని వాళ్ళని స్కూల్ కి పంపిస్తేనే
ఆ అంతే ఇక ఎక్కువ ఆటలు ఆడిపి ఫిజికల్ సాయంత్రం పూడు పంపి పొద్దున్న నుంచి సాయంత్రం ఎండలోకి తిప్పకూడదు ఇక
ఉ అవునక్క ఇంక ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే పొద్దుట వెళ్లిసి సాయంత్రం వస్తారు మనకి ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ సాయంత్రం ఇంకాక్కసేపు చదువుకుంటారు ఆ హోం వర్క్స్ ఉంటే రాసుకొని మళ్ళీ త్వరగా తిని పడుకో మంచిగా అన్ని టైమ్ టు టైమ్ అయిపోతాయి అక్క
అదేలే
ఇంట్లో ఉంటేనే ఇది మాట వినరు తినరు తలకే నొప్పి
ఆ
ఆ మళ్ళీ ఆడుకోవడం దెబ్బలు తగిలించుకొని రావడం అక్క నా మెట్టెలు మీదా నుంచి కింద పడ్డం ఉమ్మ్ ఇంగ అన్నీ అల్లరి పనులు అల్లరి ఆట్లు ఆ ఇక బయ బయటికి వెళ్తే ఇంటికి ఎప్పుడో వచ్చేది ఆడి ఆడి అ చెమట్లు ఆ బట్టలంతా మాసిపోయి ఆమ్మో ఎండాకాలం ఫుల్ ఇంకా రెండు పూట్ల స్నానాలు అయితేనే బట్ బట్టలు ఇన్ని అయితున్నాయి ఆ ఉమ్ అదే అక్క ఉమ్ బట్టలున్న అయితున్నాయి ఈ వళ్దుంటే పని ఇంకెక్కువ అవుతుంది అ
అంతే మళ్ళా ఆటలు కొట్టుకోటాలు
అవున అక్క ఆమో అన్నం తినేది లేదు ఆ తినిపించాలి వాళ్ళకి ఆ కొంచెం చార్లు ఇవ్వే చేస్తున్నా అక్క అందుకే
అదే లే టమాటర్ చారా అయితేనే ఎండక మ మనకు కూడా దేను బుద్ధిగాట్ అట్లే కుర్లు
అవును అక్క
చార్లయితే
ఎండక అసలే మంచిషినీళ్ళ ఇంకా బాగా దాహం తీరినట్టు ఉండట్లేదు ఉ బాగా దాహమేయడం ఇట్లా
అంతే
ఉమ్
ఉమ్
ఇంగ అవుతుందక్క
అంటే మేము గూడా పచ్చి పులుసు జేత్తున్నా
ఆ మంచిదక్క అది
ఉమ్ పిల్లలకి అట్ట నచ్చింది పాతకాలంది అది ఎట్లా గాల్చి పొయ్యిలో గాలిచి చేయాలనంటే చూసాం
ఆ చేస్తున్నారా అక్క ఉమ్ ఓకే
ఇగ అవ్వే ఇప్పుడప్పుడు ఇం ఇంట్లో ఏవన్నా ఇంట్లోనే ఏవన్నా స్నాక్స్ జేత్తన్నా ఇగ బయట
ఇంట్లో జేసుకున్నదే మంచిది అక్క
ఆ వాళ్ళకి బయట తిండి ఇప్పుడే ఈ ఏజ్ లోనే అలవాటు జేతే పెద్దయితే ఇగ రోగాల బార పడిపోతారు ఆ మనకి దెలియకుండానే ఇగ అదే పనిలో ఉంటారు వాళ్ళు ఈ నూడిల్స్ అని ఈయ్యని అయ్యని
ఇగ అప్పుడు మనం హాస్పిటల్ చు
ఆ అంతే ఇగ ఇగ ఆ బాధలు పడాలి మనకి ఎందుకు ఆ బాధలు
అవునక్క
ఏ పాటికి ఈ ఎండాకాలం జాగ్రత్తగా పెట్టడం నీళ్లు తాపీయడం ఇంట్లో నుంచి బయట ఎండ దెబ్బ దగల నీకుం ఉండడం బాగా లెమన్ నీళ్ళు దాపియడం లెమన్ నీళ్ళు దాపియడం ఉమ్ ఈ జేపి ఆ మజ్జిగ గూడా పెరుగుందిగా పెరుగన్నం దింటున్నారులే ఈ మధ్య కాస్త
ఆ మంచిదక్క నేను గూడా పొద్దుట అదే బెడుతున్నాను
ఉమ్ పెరుగన్నం దినే అలవాటు
ఉమ్ అదే అక్క ఉందే ఆ ఉల్లిపాయల అవి కొంచెం కోసిస్తా పచ్చిగ
పెరుగన్నం మంచిదేళ్లేరా పెరుగన్నం అయినా మ
అదిగాని ఇంకా చిన్నగా సాయంత్రం ఇస్తున్నాక్క ఒక గ్లాసు మధ్యాహ్నం నిమ్మకాయ్ నీల్ చిన్న చిన్నగా అలవాటు జేస్తున్నా మొన్నటి నుంచే ఎక్కడ వింటున్నారు మాట ఇనట్లేదు ఏది లేదక్క ఆ అమ్మో అల్లరల్లరి తలకాయనొ ప్పొస్తుంద
ఇంగా అంతే ఇగ సాయంత్రం పూట గాని ఆరు అయితది గదా అప్పుడు ఇంకా యెళ్ళి ఆడుకొని వ చ్చి మళ్ళీ స్నానం ఇగ అప్పుడు బయట బాగా ఆడి ఆడి వచ్చి స్నానం జేత్తరు
ఉమ్ హు సరేలే అక్క మరి
ఆ సరేరా
ఉంటానక్కా